హాల్లో
హాల్లో
తిన్నా లేతనేక్ మాట్లాడిన్నట్టే అది జరిగిన్నట్లే ఒక నిమిషమైన మాట్లాడు ఎం అందుకే నీకు నేను చెయ్యను ఫోను ఇలా చేస్తావని తెలుసు
ఎం తింటున్నావ్ నువ్వు
నువ్వేం చెయవని చెప్పు
ఆ
నవ్వుతానే ఉంటా మార్ లాడవ
అవు
ఏం చేస్తున్నవ్ క్లాస్ ఎగ్గొట్టొచ్చావా
అవును
ఎందుకు ఎగ్గొట్టావు
ఏం లా ఇంట్రెస్ట్ లేదు ఆ సార్ మంచోడు కాదు అందుకనే వచ్చేస
నిన్నేం చేసింది
అయన క్లాస్ రా టీచింగ్ నాకు నచ్చదు
నీకు నచ్చదా అదే కదా నిన్నేం చేయలేదు కదా
నన్నేం చేస్తారు.
ఎవరి క్లాస్ అంటే ఇష్టం.
ఎవడు క్లాస్ ఇష్టంల రూమ్ లో పడుకోవడం లేదా నిద్ర పోవడం ఇష్టం.
ఇక రూమ్కి వచ్చమా
అవును లేదు వెళ్ళాలి. మాములుగా తినేసి క్లాస్కి వెళ్ళిపోదామని చెప్పి
అమ్మా అవునా
అవును
ఇంకేం మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎగ్జామ్స్ ఏం లేవా ఈరోజు
ఈ రోజా ఎగ్జామ్స్ ఏం లేవు. మా మేడం నిన్న ఒక మేడం అలిగిపోయింది. ఆ మేడం క్లాస్ ఉంటే ఈ రోజు వస్తదరాద కూడా తెలియదు.
ఆమె క్లాస్ ఈ రోజు ఉందా లేద అనుకుంటు కానీ
లేదంటున్నారు. శృతి వాళ్ళు ఫస్ట్ ఎవరు హెచ్ డి టి అంట మళ్ళీ కృష్ణ రెడ్డి అయన కాలేజీ అంట.
తర్వాత లాస్ట్ ఎంసిన
ఆ అదేమ్ మా
లేదు రేపున్నాయి. రెండు గ్లాసులు ఎట్లా తప్ప పోల ఏమో
ఎవరితి
ఎ నలగి పోయి నాలుకి
ఆ అ రాదులే ఏమో సాధే
ఎగ్జామ్ అని చెప్తే మీరు రాయచ్చు కదా
నెల నుంచి చెప్ ఆమె రావట్లే శనివారం చెప్తది. సోమవారం ఎగ్జామ్ పెడతనని, బడికి రాదు ఆమె సోమవారం బడికి రాదు. మళ్ళీ వచ్చిన రోజు చెప్తాది ఫ్రైడే చేద్దామంటే దా ఆమె బడికి రాదు మేం ఏం చాలత నికి
చెప్పు
అవు అది ఎగ్జాం అని చెప్పినపుడు బడికి రాకుండా ఫోన్ మట్ ఎగ్జామ్ అంటే మేము చదువుకోమళ్లే
ప్రిన్సిపల్ వైఫ్ కదా అలానే ఉంటది నేను
నిన్న పొయికి ఏమమి ఎక్కిచ్చి చెప్పిందా తెల్ల అసలా
నిన్నపోయావా నువ్వు
నిన్న పోయిన బంగ్ కోటేద్దామ అని చెప్పి కిందకి సేమ్నాకాడికి వచ్చిన లైబ్రరీలో నుంచి బుక్ పట్టుకొని వస్తా ఉంది ఇంకా అబ్బా గబ్బా పైకి ఎక్కేసిన.
ఆ అట్నీ నుంచి రావాల్సింది ఇంకొక దారి నుంచి ఎంతసేపు మాట్లాన్నావు అసలు నువ్వేం చేస్తన్నవ్ దొర్లుతున్నవా ఏంది
లేదు మా రూమమ్మాయి టెడ్డిబేర్ ఉంటే ఆడతా ఉన్నా
ఏంటి మీ లాంగ్ ఆప్సెంట్లు పేర్లు తీసు కున్నవేంటంట కథ
ఏం లేదంట ఊరికే అంట ఉచ్చులాగా అని చి ఆ అమ్మా పొడుగమ్మాయిని నేను లావమ్మాయిని అడిగారంట
లావమ్మాయి పొట్టమ్మాయ ఉజ్లసానియన
కాదు మీ ఆడపడుచు పొడుగమ్మాయి
ఆ పడుచు పెద్ద పడుచు మ్మ్
వాళ్ళిద్దరిని అడిగారంట హాస్టలర్స అని కాదు డేస్కలర్స్ పొడుగమ్మాయి ఎందుకు రాట్లేదు అని అడిగాడంట అందుకు రా మాకు చెడిచ్చార్ అనని చెప్పారంటే కొంతమంది ఈ నీ ముందు కూర్చున్నా అమ్మాయి ఏమో ఫీవర్ అని చెప్పింది అంట
వాళ్ళు మళ వాళ్ళు రారు ఇంగ వాళ్ళు వాళ్ళకి హెల్త్ లు బాలేదంట పీజీ ఫుడ్డు తిని
ఆ మీవు మీ ఆడపడుచు కేమైందంట
నాగ్గూడ అదే
జరమంటా
ఇంగ ఇంగ అన్ని
అంటే కావాలనే రావట్లేద నిజంగానే జ్వరం మని దా
కడుపునొప్పి
మా
ఇంగ ఇంకొకటి
ఇంకోటి అంటే జరము
ఆకా అదే
ఇంకకోట అంటే
ఫషన్ అంట
ఒరేరే ఒరే
ఇద్దరు కదే ఇద్దరి పొడిగ అక్కకి లావా అక్కకి
ఓ ఏవ ఇంద ఇంతరి ఏవన్ కలసి అరండ తిన్నార ఏంది
మేము ఒక రోజు లాస్ట్ జ్యూరిస్ ఎగ్జామ్ అయిపోయినాక బీచ్ లో తిన్నరంటే ఫుడ్డు
ఆ
అది ఎఫెక్ట్ కొట్టిన అప్పుడు
మండీకి పోయినారు
ఆ తిన్నాము అది ఎఫెక్ట్ కొట్టినట్టుంది అం
ఏం బీచు భయ్యా మైపాడు బీచ్ చె
ఆ పంది ఆ సానియాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి ఏం కొట్టదు వీళ్ళకి అలవాటు లేదు కాబట్టి అన్ని కొట్ కొ
హ్మ్ఆడ అంత అందంగా ఉంటది అది చేసే మనుషులే బాగోర ఆడ
తన్నా సానియా ఏమో పండగ అయిపోయినాక వస్ పోయినా నువ్వు పోలా నువ్వు పోయినువా మళ్ళీ ఇప్పుడు అల్లాగదు
నేను అన్నీ చూసానమ్మా నెల్లూర్లలో
పెంచలకోన చూసిన జొన్నవాడ చూసిన
దా
సుప్పరస్లా సీజన్లో బోతే లైఫ్ లో మర్చిపోలేం రెైనీ సీజన్ లో రెయినీ సీజన్ లో వోవాలి. లైఫ్ లో మర్చిపోదు అసలు ఒక మినీ సైజ్ ట్రెక్కింగ్ లాగా ఉందది
ఆ అమ్మో అయితే నీకు గుర్తుంద ఇంతకి దోవ ఎటో అట్టయితే పోవాలే
నా ఎటు నించి ఎక్కిపోవాలో తెలీదు బస్లు మామూలుగా పోయినా తీసుకొంబోయినా
అదొక్కటి తెలుసు
ఆ ఆడికోయిన తర్వాత ఏనిం చె ట పోవాల ఆడ ఏమేమి యాడ వాష్రూమ్స్ ఉన్నాయి, యాడ టెంపుల్ ఉన్నాయి, యాడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి అన్ని చూపిస్తా.
మ్మ్ అందరు చెప్తుంది పంచిరి కొనా బాగుంటదని
బా మేం మేము వెల్లేసి వచ్చినాము, నెక్స్ట్ డేనే క్లోజ్ చేసేసినారు అంటే హెవీ వాటర్ వస్తుంది అని చెప్పి.
అయితే ఎంజాయ్ చేయొచ్చుగా
ఫుల్లు గా
బీచ్లోగూడ అంతేలే ఎంజాయ్ చేస్తరు ఫుల్లుగా
మ్మ్
బీచ్ లో అయినా అంతే కదా అంటున్నా
హ్మ్
ఎప్పుడి ఇంటికి
నేనా
మ్మ్
అదా అర్ధం కావట్లా ఒకడే ఫిక్స్ అయిండా, అనుకునేళ్ళ మళ్ళ ఇల్లు బిడ్డ అని చెప్పినారు
వెన్స్డే ఫిక్స్ అవ్వు, వెన్స్డే తెలిసిపోద్ది ఎగ్జామ్ ఎందుో లేవో రేపు మండేకి తెలిసిపోతే లే
అప్పుడు పెట్టానిలే మళ్ సోమవారం అంగ శ్రీరామ్నవమికి ముందు గ్యాప్ ఉంది చూడు ఒక నాల ఎదో గ్యాప్ ప్పులా ఏమన్నా పెడుతారేమోనిపిస్తుంది
నాలుగైదు రోజులు ఏం లేవు సోమవారం మంగళవారం బుధవారం అప్పుడు కూడా ఆహా ఉన్నట్టుందే అదేంది సీనన్న మీ సైడేనా
హా
గురువారం వచ్చిందంట్నారే
కాదు
ఆ నాలుగు రోజులు బెడ్తరేమో
నా నాలుగు రోజులు పెడతారేమో అనిపిస్తుంది అది పెట్టకపోతే వెళ్ళిపోతా ఆ నాలుగు రోజులు పెట్టే దానికేనే ఇడు ఒకొక్కం ఒక టాపికే అయందే బీబీపీకే లో రెండు టాపిక్ అట్లయిఉండాయి యావరెండు దాలో కనీసం సగం యూనిట్ కూడా అయిపోలా ఒకటి కూడా
యూనిట్లు అయిపోలేదు కాబట్టి సినిమా చూపించిన్రు అదే కదా చదువుకోండి ఆ కొంచెం ఏ కదా చదువుకోండి కోషన్ పేపర్ చెప్పింది ఏంది యూనిట్లు అయిపోతయీ అనుకుంటున్నావ రేపు రెండు మిడ్లు అయిపోయినాక కూడా రెండు యూనిట్లు రెండున్నర యూనిట్లు అయిపోవడం గగనంలే
వచ్చిందన ఈసారి జరగవే మన సబ్జెక్ట్
ఏసారి జరగవు ఇంగ అందుకి ఇప్పుడు వదిలేసిందిలే లేకపోతే సెమినార్ గిమినార్లు అట్టుందామా సెమినార్ లే తొక్కలే క్లా చెప్పడమే ఎక్కువ రేపు మీరందరూ పోతర ఈ శ్రీరామనవమి ఉగాదికి చాలా మంది ఇంగ వచ్చేసరికి టైమ్ పట్టిదా
హు
ఏ అందరు
ఆ నాలురోజులు మిడ్ బెట్టాక్పోతే చాలు నేనే ఏమనుకుంటున్నా అంటే ఉండి మళ్ళ మంగళవారం పోదాం అనుకుం కొంచెం
దేనుకుండి
ఉగాది ఇడే ఉండి మంగళవారం పోదామనుకుంటున్నా అంటే ఒకవేళ మిడ్ అయింది అనుకో ఉండిపోత్ టైం నే మిడ్ అని చెప్పాడి సోమవారం చెప్తారు కదా మిడ్డు ఉండేది లేంది
మిడ్ అయితే రేపు సోమవారం అయితే రేపు శనివారం చెప్తారు నెక్స్ట్ సోమవారం అయితే నెక్స్ట్ శుక్రవారమో బుధవారమో చెప్తారు
హ్మ్ సోమవారం అ ఒకవేళ అలా బుధవారం బెస్తవారం అయింటే పెడితే మంగళవారం బుధవారం బేస్తవారం పెడ్ లా లేకపోతే సోమవారం మంగళవారం బుధవారం పెట్ట
యాడైన సోమవారం మంగళవారం బుధవారమే పెడుతరులే ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడు తెలుసా మీరు ఉగాది పోయిండ్ర అనుకో ఉగాది తర్వాత మళ్ళీ రోజు ఫ్రైడే హాలిడే చూడు
ఆ మే ఎవరు ఫ్యాకల్టీ చెప్పారంట మే పావని వాళ్ళకి నాలుగు రోజులు హాలిడే అని వర్సాగాన
ఆ నాలుగు రోజులు ఇస్తుంటాను న అయితే మనకి రేపు బుధవారం చెప్తరు లేకపోతే ఇంకా డైరెక్ట్ ఆ శ్రీరామనవమి తర్వాతే
హ్మ్ శ్రీరామనవమి తర్వాత ఇంకా ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై ముప్పయొకటి పడతారేమో
హ్మ్ అదే లేకపోతే వాళ్ళ పండగ గుడ్ ఫ్రైడే అయిపోయినాక పెడతారు
ఆహా గుడ్ ఫ్రైడే లో ఉన్నపుడు అయ్పేస్తాండే
నాకెందుకు గుడ్ ఫ్రైడే తర్వాత, రెండు మూడు నాలుగు బర్తడేమో అనుకుంటున్నా
గుడ్ ఫ్రైడే నాలుగు కదా
ఏ ఒకటీ అంట కదా
స ఒకట మూడు అంటనే
మూడు అంటున్నా అయితే ముప్పై ఒకటి రెండా
ఆ సరేలే అయితే
మ్